కట్ చేసేసావా రా
లేదక్క కట్ చేయల ఆన్ చేసాను కట్ అయిపోయింది వెంటనే
అవున పోన్ల అలా అంటే బోల్డు పోయినయ్
నయి అలాగ ఎనిమిదో ఎన్నో పోయినయ్ ఎనిమిద పది పోయినై
హు హు ఐస్ క్రీమ్ తీసుకొచ్చింది మా అమ్మ అదేమి ఫుల్గా మల్ట్ అయిపోయింది డీప్ లో పెట్టేయాల్సింది
డిప్ లో పెట్టనా అలాగె ఉంటది అండి లే అక్క డీప్ లో పెట్టినా మన దగ్గర ఐస్ వేరుగా ఉంటది వాళ్ళ దగ్గర ఐస్ వేరుగ ఉంటది
ఉం అవును డీమర్ట్ కి వెళ్లోచాం
అదే అన్నది అక్క డీ మార్ట్కి వెళ్తున్నారంట వాళ్ళు
హు వెళ్లి కాళ్ళ నొప్పులుతప్ప ఏమి లేదు ఆ బాడీ వాష్ ఏవో ఆ ఫ్లాగ్ సీడ్స్ తీసుకున్నాను తినడానికి తలక్కదులే మా అక్క నేను ఎల్లం మా అక్క హెయిర్ పెట్కంటదంట అయి నా హెయిర్ బానే ఉంటది అందుకే నాక్ ఇంకా ఒద్దులే ఎక్కువ అనిపించింది అందుకని నేను తినడానికి తీసుకున్నా అనమాట మీ సిస్టర్ ఇప్పుడు చేస్తావా అని పెట్టింది
హ హ
చేస్తా ఇద్దరు ఒకసారి చేస్తారు లేదంటటే ఇద్దరు ఒకసారె ఇద్దరు ఒకసారె బ్రేక్ ఇత్తరు
ఇంకొక్క డస్ ఇంకొక్క రెండు ఉన్నయ్ అవి అయిపోతే నాకు
కంప్లీట్ అయిపోద్దా టాస్క్
ఆ
ఆ బానే ఉంది నిద్ర వచ్చేస్తుంది అస్సలు మాకు ఈ రోజ అంతా తిరగడమే సరిపోయింది ఎండా మామూలుగా లేదు ఉంక హలో
నీక్ టైమ్ ఒస్తుందక్కా టైమ్ వస్తు.
ఆహ్ ఒస్తుంది నీకు లిఫ్ట్ అయినట్లు రాలేదా లిఫ్ట్ చేస్తునట్టు.
ఉమ్.
టూ నైట్స్ అయింది అంతే.
ఆహా రాలేదు సంవన్ ఇస్ కాలింగ్. సంవన్ఇస్ కాలింగ్ యు అని వస్తుందా.
అలానే ఒస్తది అయినా నాకు కనబడుతుందిగా దాని జోలికి ఏళ్లకు. రెడ్ బట్టన్ ఉంటే.
హ్ నేన్ ఏం చేయట్లేదులె నేనైనా ఇది ఆహ్. హెడ్ ఫోన్స్ పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ వినిపించట్లేదు అని. మాములుగా అయితే నార్మల్ కాల్ వినిపించట్లేదు.
ఉమ్ మా ఫ్రెండు నిన్న ఫో. ఫోన్ చేసింది ఫోన్ చేసినప్పుడు అప్పుడు బోన్ జేతంద్ బోన్ చేస్తూ మాట్లాడటానికి. అంటే మూడ్నాల్గు స్టెప్లా నుంచి కింద పడిపోయింది బెడ్ మీద పడిపోయింది తీసాను తీసే. హ్మ్న్ తర్వాత పర్లేలే బానే ఉంది. కాల్ కట్ అవ్వలేదులే అన్నాను నేనే కట్ చేస్తేను కరెక్ట్ గా నా హ్యాండిలే. రెడ్ బటన్ మీద పడింది కట్ అయిపోయింది.
ఎక్కడికో వెళ్తునంది ఆహ్ అక్క మళ్ళీ చేయలేదు ఇంక.
అవును ఈరోజు ఏదో క్లాస్.
చేసాయ్.
వాయిస్ బ్రేక్ అవుతుంది అక్క నీది.
హెడ్ ఫోన్స్ పేట్.
అదె మళ్ళీ చేస్తావ్ అక్క అని పెట్టాను. ఉమ్ హ్ లేదు నీ వాయిస్ బ్రేక్ అవుతుంది నాకా.
ఉమ్. ఆహ్ కేదార్నాథ్ చూస్తావా.
రిప్లై ఇవ్వలేదు నాకు. లేదు అక్క చూడను అందరు ఒకలాగా ఉంటరు అందులో.
సేమ్ మీ అక్క లాజ్ఞే మాట్లాడ్తున్నావు నువ్వు గూడా. అందరూ ఒకలానే ఉంటారే ఎవరేంటో తెలీదు అందరు మొహాలు ఒకెలానే ఉంటాయ్. ఉందాన్నరు.
ఉమ్ అవునవును.
మా ఫ్రెండ్స్ తడిచి చెప్పారు వీడి పేరు అది వీడి పేరు ఇది అని. బిటిఎస్.
ఉమ్ మా వదిన తెగ చూతది.
అవునా అయ్ అని చెప్తుంది. చూస్తా ఉంటే అలవాటు అయిపోద్ది. ట్విన్స్ లాగా చూస్తా ఉంటే వేరియేషన్స్ తెలుస్తాయి మనకి. ఎక్కువ ఫాలో అయితే. వాడాది వీడీదాని. మనది ఏంటో అంటారు సబ్కాన్స్కియోస్ మైండ్ వీక్ గా ఉందనుకుంటా. అందరు ఒకళనే కనపడుతారు.
అవునవును.
ఏదో మూవీలో చెప్తాడు ఇది గుడా హ్. ఉమ్ స్టోరీ విన్నా ఏమన్నా హారర్ స్టోరీ చెప్తావా.
ఏదక్క చూస్తంగానే ఆ స్టూడెంట్ చెప్పడం అయితే అవునా అలా వొద్దు హారర్ మూవీస్ అయితే ఎక్కువ చూస్తా. చిన్నప్పుడు ఏం చేసేదంటే మా అక్క. ఆహా లేేదు లేదు. హారర్ మూవీస్ చూసాక ఆ ఇంట్లోకెలమనలేదు వేరే గదిలో కెలు. బయట అస్సలు ఎల్లననేదాన్ని ఉప్పుడలాగె భైపెడ్తది అదే ఎ వెళ్ళంటదిప్పుడు ఇప్పుడైతే భయముండదే ప్చ్ కాంచనా మూవీ చూసాక ఆ బైట్కెళ్ళమనేది.
మ్ కాంచన తర్వాత ఇంకో సిన్మ దీసాడు గంగా అదైతే మ డాడి మా డాడీ సెకండ్ షోకు తీస్కెళ్ళాడు అది కూడా నైట్. నైట్ సెకండ్ షోకి అమ్మా అది లాస్ చూడ్డనికి ఆ ఫైటింగు ఫైటింగ్ సీన్ ఉంటద్ చూడు. ఇంకా థియేటర్ లో అయితే ఇంకా పెద్ద కన బడి అస్సలు హై వాల్యూమ్ అట్లుగ కొంత చచ్చిపోతామా అసలు అఎం అడ్ సమాధులోంచి లేసి బా డిలోకి ఆత్మన్ పంపిత్తడ్ గదా. అడేమో ఎంత బండగా ఉండి అంత హైట్ ఉంటాడాడు.
అహహ హిహిహిహి
అల్లంటి వడితో ఫైటింగ్ బాబొయ్ అది అసలు నేన్ కళ్ళు మూస్కుని, చెవులు మూస్కునే చూశాను అదం త తర్వాత అలా లాస్ట్ లో మళ్ళీని ఏంటో కాంచనా త్రీయో, ఫోరో అని ఆడిది రాఘవ్ గాడిది ఫేజ్ తొ వత్తది లాస్ట్ లో అద్ చూసి నేన్ చైర్లోంచి పడిపోయాను. అహ్హ్ అయిపోయిందన్ రిలీఫ్ తీ ఫ్రీగా కుచ్చున్నాను. ఆ నోస్ కి రింగ్ పెట్టుకుని ఓ కొంచం వెర్ వెరైటీగా ఉంటదడి ఫేసు. ఇలా సడన్గా ఇలా ఎత్తాడు. అమ్మ దబ్బక్ చైలోంచి అలా కూచున్నదన్ నీల కింద పడ్డానమ్మా అందరు నవ్వే పరువుపోయింది. మొన్నది
నైట్ టైమ్స్ ఎక్కువేస్తడు హరర్ మూవీస్
అవును నైట్ కూడా ఏదో మూవీ ఎసాడు మూవీ నేమ్ తెలిదు గాని చూసేసాను.
అవ్ను కేెసిఎం డిసిఎం తెలిదు
మ్ అవును ఏస్త ఆ అందులో ఆ అమ్మాయిన్ చంపేసి అమ్మాయే అమ్మాయిన్ చంపేసి ప్రియా ముక్కల్ ముక్కల్ చేసేసి ఫ్రిడ్జ్ లో దాచ్పేడుతది.
అ
మ్ అదె ఇంకా ఏం చూసాను అరుంధతి అరుంధతి మూవీ చూశాను థియేటర్ లో. అప్పుడు మా అన్నియ్ బర్డే మ అన్నియా బర్త్డేకి మా డాడీ తీస్కెళ్ళాడు మొత్తం ఫ్యామ్లీ అందరినీ తీస్కెళ్ళాడు.
ఉ
ఆ అప్పుడలానే నమ్మా అందులో అరుంధతిలో అది ఆ పాల్ గల్పి పని మనిషిలెక్పోతె ఇంట్లోకొత్తది గదా అ ముసల్దాన్ దాంట్లోకి. గోడ మీద ఎలా పాకుతదంట ఇలా ఇలా పాకుతది అమ్మోయ్. చాలా భయంకరంగా ఉండది. అది జుసి అప్పుడ్ నాక్ ఫీవరొచ్చేసింది, ఫీవరొచ్చేసింది చికెన్ పక్స్ ఒచ్చేసింది.
అయయ్యో
అదాలా అలా గుర్తుండిపోయింది ఇంకా నాకలా
ఉహు
అప్పటికి కొంచెం ఇక్కడ అందరికి చికెన్ పాక్స్ ఉందలే. నాదాకా రాలేదు నేను అలా ఎల్లి తెచ్చి పెట్టుకుని జడుసుకుని తెచ్చిపెట్టుకున్నాను. అలా అయింది అనమాట భయపడతాను మళ్ళీ అయ్యే చూడాలనిపిత్తాది
తిట్టేత్ర మా డాడీ అయితే పండుకునేటప్పుడు ఏంటి సినిమాలు అని
మేమయితే మొత్తం ఫ్యామిలీ అంతా కలిపి చూతం మా అన్నయ్య రాడు గాని మా డాడీ మా డాడీ బెడ్ మీద పడుకుంటారు మా డాడీ కాళ్లు దగ్గర పడుకుంటాను నేను మా అమ్మ మా అమ్మా ఏమో అక్కడ కొంచెం కూర్చుంటది నేను మా డాడీ పడకుంటే మా అమ్మ ఇటు సైడ్ కూర్చుంటది కొంచెం మ మంచానికి అడ్డంగా కూర్చుంటది ఇంకా ఫ్యామిలీ మూవీ పెట్టుకొని అలా చూసేవాళ్ళు ఏ మూవీస్ వచ్చినా కొత్త మూవీస్ వెయ్యి వచ్చినా పెన్ డ్రైవ్ లో తెచ్చేసేవారు చూసేసే దాన్ని నేను క్వాలిటీ సరిగా ఉండబోయిని చూసేసి దాన్ని ఎందుకంటే అప్ అయి ఇంకా థియేటర్ లో ఆడతానే ఉండేయి ఎప్పుడు ఇప్పుడులా మూవీ రూల్స్ అయి ఎం లేవు క్యాసెట్లు పెన్ డ్రైవ్లు
ఇప్పుడైతే మూవీ రూల్స్
అవును మీరు ఫ్యామిలీ అంతా ఎం మూవికి వెళ్లారు కలిసి
అంత అయితే అప్పట్లో పటాసు అప్పుడు చూసేవాలు ఇప్పుడు ఏమీ లే మేమ్ వెళ్లట్లే
ఉమ్
రీసెల్ గా అక్క నేను అయితే సంక్రాంతకెళ్లా సంక్రాంతికి చరంజీవి సినిమా
మ్ ఆక్కడక్కేలానాయితే అహ అమ్మ హమ్ నిద్ర వచ్చేతాంది నాకు అయితే
అయిపోయిదంక్కా టైమింగ్
ఇంకా లేదు వాయిస్ స్లోగా వస్తుంది
నాదా
అవును ఇంకా బ్రదర్స్ ఎవరు లేరా మీకు
నాతో ఒక బ్రదరు నాతో నాతో బ్రదరు
హహ్మ్ అవునా
ట్విన్స్
ట్విన్స్ ఆ
ఇప్పుడు మా అక్క నేన్ ట్విన్స్ అంట కాకపోతే నాకు ఆ ఆలా అనిపించాదు
ఉమ్మ్ వావ్ అమెజాన్ ఉందా